అవున్నార
ఆ బాగున్నామండి మీరు బాగున్నా
ఆ బాగానే ఉన్నాం అండి టిఫిన్లు అయ్యాయా
ఆ తిన్నాను అండి టిఫిన్
ఏం టిఫీన్ చేసుకున్నారు
గోదమ్మ రవ్వ ఉప్మా
గోద్మరఅవ్వ ఉప్మానా మీ కి ఇప్పుడు హాలిడేస్ వస్తాయా అండి ఉగాదికి
సే మ్ లేవండి ఒకటే రోజు
ఒక్కటే రోజు వస్తదా ఉం రంజాన్ కూడా ఉంది కదా అండి
అంటే ఒక రోజు మధ్యలో వర్కింగ్ డే ఉంటంది
ఉహు హాలిడేస్ కి ఇంటికి ఎళ్తారా మరి అవునా
సంక్రాంతి అప్పుడు
అ ఆ ఉహుం దసరా అప్పుడు చాలానే వస్తాయి కదా అండి హాలిడేస్
ఒక నాలుగై స్కూల్ పిల్లలక అైతే ఎక్కువ వస్తాయి
ఉ హు మరి హాలిడేస్ అప్పుడు మీరు ఇంట్లో ఎలా ఎంజాయ్ చేస్తారు చెప్పగలుగుతారండి ఫ్యామిలీ సభ్యుల తోటి మీరు ఆ
ఫుల్ ఎంజాయ్మెంట్ ఉంటుంది అందరు పిల్లలస్తారు
ఉ హుం అవునా
కోడి వివరాలు దోస్త్ కుల్స్వామి కస్తకాయలాడుతాంమండి అంట తెలుసా
ఆ తెలుసాండి కచ్చకాయలు
ఐదు ఐదు గచ్చ కలలో తొమ్మిది పట్టోట్లుతంండవు
అవునా తొమ్మిది కూడా పడతారా
అదన్న తమ్లివే అది బండల తెచ్చుకొని కూడా మేము కచ్చకాయలు ఆడతాం
తొమ్మిది నాకు తెలియదు కానీ ఐదు కచ్చకాయల తోట అయితే ఆడినామండి మేము
ఇ ఇద్దరం దోస్తులం
ఆహా
అవి కూడా ఆడుతూ ఆడుతూ ఎక్కువ ఎవరికి పయ చెస్తే వాళ్ళు రాణ వాళ్ళు మావిద కోపం నుం కిలలుటు
ఆ
ఎప్పుడైనా గొడవలు పెట్టుకున్నారా మరి బాగా
చాలా గడవల అైతే ఈ కొట్టుకురు తిట్టుకోనురు మల్ల అమ్మని తీసుకోస్తురు నే దగ్గర తల్లు కూడా తీసుకొచ్చి పోట్లట అయ్యేది
అవునా చిన్నప్పుడు భలే సరదాగా ఉండేది కదా అలాంటి గేమ్స్ అం
అవును మీరెప్పుడంట ఏమే మాట్లాడుకుంటారంండి అది సంబ
అంటే మేము కూడా ఇడ ఆడుకుంటాము గాని ఎండాకాలం వచ్చినప్పుడు మాత్రం అష్టచమ్మ ఆడుకునే వాళ్ళం అండి
హా
అంటే మా కుటుంబ సభ్యులము మేము మాత్రమే ఆడుకునే వాళ్ళము పిల్లలు మేమిద్దరం కలిసి
ఎరన్నా పక్కింటి పిల్లలు రారా అండి
ఆహా రారంండి పక్కింటి పిల్లలు రారు
హు హు
ఇంట్రెస్ట్ ఉండదు కొంతమందికి టీవీలు చూసుకుంటూ ఉంటారు ఇంటి ఇంట్లోనే ఇక మేము మాత్ త్రం బయట మాకు పెద్దగా హల్ ఉంటుంది అయితే ఆడుకున్నాం చాలానే రోజులు ఆడుకున్నాము ఆడుకున్న తర్వాత ఏం జరిగిందంటే ఒక రోజు గొడవ అయింది మాకే
ఎవరెవరికి
మాకే ఆడుతుం టే పిల్లలకి మాకు
అవునా
ఆ మాకు ఎంటైర్ ఇట్లా కాయలు పెట్టుకుంటా పోతే అండ్ల ఆ తొండాట ఆడి రండి కాయలు పెట్టుకుంటా పోతే మీరు మాకు కాయం చంపాలు ఇస్తలేరని చెప్పేసి గొడవ జరిగింది వేస్ట్ అప్పుడు కూడా ఆ తొందాట ఆ డిర్రు
మీరు మంచిగనే ఆడిండ్రా
ఆ పెట్టడం టాలెంట్ కొద్ది పెట్టాలి అట్లా పెట్టకాయగా ఉన్నకాయలు ఇష్టం ఉన్నట్టు పెట్టుకుంటా పోతే మేము చంపుకుం ట్ట పోయినం ఇక అందులో పోతే మాకాయలను చంపేస్తున్నాం అని చెప్పేసి గొడవ జరిగింది ఒకరికొకరం కొట్టుకున్నామండి
అవునా
ఆ బా గొడవైంది కొట్టుకున్న తర్వాత ఇగ అప్పట్ నుండి మేము అష్టా చమ్మా ఆడడమే మానేసినామండి ఇంట్లో ఇకది మానేసి క్యారం బోర్డ్ ఆడాము కొన్ని రోజులు
హ్మ్ క్యారమ్ బోర్డ్ లో ఎవరు గెలిచారండి
క్యారం బోర్డ్ లో కూడా మేమే గెలిచినాం దానికి కూడా గొడవైంది
మీకు టాలెంట్ బాగున్నట్టుంది ఆటల్లో
మీరు కావాలని కాయిన్స్ అన్ని పడేస్తాన్ రు ఇట్లాపడేస్తాన్ రు అట్లా పడేస్తాన్ రు అని చెప్పేసి అందులో కూడా గొడవ అయింది మాకు ఇద్దరంమిద్దరం జట్లుంన్నము నేను మా బాబు మా పాప మా సారు జట్లుగా ఉండే
ఊహు
ఏ అన్న మీరు దొంగ ఆటలు ఆడుత తర్ అని చెప్పేసి ఆడొచ్చు ఆడొచ్చు కానిక మాకు పడేసరికి ఇక వాళ్ళకి కోపం ఇగ అందులో కూడా గొడవయింది ఇక అవును దాంతోటి కూడా గొడవ పెట్టేసుకున్నాం ఇక ఆ అవునండి గొడవైంద అని చెప్పేసి క్యారం బోర్డు కూడా పీక్ పైన పడేసిండు మా ఆయన ఇగ అప్పంచి ఏం గేమ్లు ఆడతలేము ఇక ఆ చెస్ కూడా ఆడుతుంటి మన్
అవునా
ఆ ఇగ చెస్సు కూడా మూలక్ పడ డది మల్లా ఇప్పుడు అదేదో కొత్త గో గేమ్ అని చెప్పేసి పాము పాములు అన్ని పెద్ద పెద్ద పాములు ఉంటాయి కదాండి నిచ్చనలు ఎక్కుతూ ఉం టాయి అది పెద్ద బోడు కొనకొచ్చిండు మసారు
ఆ
బోర్డు కొనకొచ్చిన తర్వాత అది కూడా కొన్ని రోజులు ఆడామండి పాములు నిచ్చిన ఎక్కడము మళ్ళీ దిగడము పెద్ద పాము మింగడము మళ్ళా కిందికి రావడము ఆ గేమ్ కూడా చాలా రోజులే ఆ డామ్ మేము
తొండేట ఆడినోళ్ళనే పాం మింగుది
అట్లా కూడా పాము మింగినా కొద్ది కిందికి వచ్చి మల్లపైకెళ్ళిన కూడా నువ్వు కావాలనే వేస్తాన్నావ్వు కావాలనే పాము దప్పించుకోవడానికి వేస్తున్నావు అని అనడు మా ఒళ్ళు
అట్ల ఎట్లా కావాలని చేస్తాన్నానన్
వేసేటప్పుడు ఇప్పుడు అవి పడితేయి కదా ఇప్పుడు మనం చెమ్మలు వేస్తాం కదా గవ్వలు వేసినప్పుడు ఒకటి రెండు పడుతుంది కదా పామును తప్పించుకోవడానికి నువ్వు కావాలని వేస్తానవు అట్లా కూడా గొడవట్టు
అది కావాలే ఎసుడు ఇట్లా ఇట్లా అనే ఇస్తే పడతాయి
ఎప్పటికి నువ్వే గెలుస్తావా ఎప్పటికి నువ్వే గెలుస్తావా అన్నటోళ్ళు మా వాళ్ళు ఇప్పుడు అది కూడా ఆడతలేము అన్ని మూలగాడేసినాము అన్ని ఉన్నాయి కానీ ఏం ఆడతలేము ఎప్పుడు ఇగా ఇప్పుడు సెల్లులు వచ్చినయి కదా మనకు పెద్ద సెల్లులు
ఆ సెల్లు బట్టి ఆటిలన్ని మూల పడ్డాయి
ఆటలన్నీ మూలగట్టా యూట్యూబ్ ఆన్ చేసుకొని షార్ట్లు చూడడం ఇప్పుడు ఎవ్వరి సెల్లులు నాలుగురుకి నాలుగు సెల్లులు ఉన్నాయి ఇగా ఇంటికి వస్తే ఏమైనా ఫ్యామిలీ ముచ్చట్లు పెట్టుకుని లేదు ఏం లేదు సెల్ ఆన్ చేసుకొని అందులో షార్ట్లు చూసుకుంటా పోవడం ఇగా సెల్లు లో ఆ జేస్తే ఏమస్తందట మనకి కళ్ళు కారాబ్ అయితాయి ఒక్క కన్ను రెండు కళ్డ్లు పోయి ఇప్పుడు నాలుగు వస్తున్నాయ్ కండ్లు మనకి
అవును వేసవి సెల ల ల వేసవిసేలవులకి టూర్లు వెళ్తారా అండి పిల్లలు తీసుకో
ఏ వేసవి సేల కంటే ఎక్కుగా టోర్లు ఎక్కడికి వెళ్ళాం మండి మేము ఇంట్లోనే ఉంటాము ఎండలు బాగా కోడ్ టాయ్ అని చెప్పేసి ఇంట్లోనే ఉంటాం ఎక్కువగా
ఏ పిల్లలకు ఏటన్నా వెళ్ళాలని ఉంటది కదా అమ్మమ్మ వాళ్ళ ఇంటికి
అదే పిల్లలు ఏళ్తారా పిల్లలు ఏళ్తారా అమ్మమ్మ వాళ్ళింటికి ఆ అమ్మమ్మ వాళ్ళ ఇంటికి పిల్లలు వెళ్తారండి
ఉంటారా ఒక టెన్ డేస్ ట్వంటీ డేస్ అట్లా
ఉంటారండి హాలిడేస్ అయిపోయేదాకా ఉంటారు
ఉమ్
చిన్నప్పుడు వెళ్ళే వాళ్ళు బాగా ఎప్పుడు ఇగ పెద్దవాళ్ళు అయిపోయారు కదా తగ్గిపోయింది ఇగ వెళ్ళడం ఎచి చిన్నప్పుడు అంటే హాలిడేస్ అచ్చినప్పుడల్లా ఆ వస్తరండి దసరా సెలవులకు వస్తరు
అప్పుడు ఏం చేస్తారు
గ క దసరా వచ్చిందంటే అమ్మవారి నవరాత్రులు ఉంటాయి, పండకి మేము దసరా పండుగ వచ్చిందంటే కొన్ని గారెలు చేసుకుంటాము, కారపూసలు చేసుకుంటాము. పండగా ఆన్ జెప్ పెసి ఇగ చేసిన పండి వం ట్టలు మళ్ళా హస్టల్కు వెళ్ళలేటప్పుడు తీసుకెళ్తారు పిల్లలు
ఊ
అట్ల చేస్తామండి మేము
సెలవులు అట్లా పది రోజులు గడుస్తయా
ఆ పది పన్నెండు రోజులుగా పిల్లల తోటి గడుస్తది
రోజు ఆ దసరా సెలవులప్పుడు బతుకమ్మ వేరుస్ తర చిన్నది
అంటే ఎంగిలి పూల రోజు వేరుస్తాము మళ్ళీ సద్దులు బతుకమ్మనాడు మాత్రమే పేరుస్తామండి రోజు పేరుస్తే ఇక పిల్లలు ఇంట్లో ఉండరు కదా తీసుకెళ్ళి అక్కడ పెట్టేసి రావల్ల పేరుస్తే అని చెప్పేసి పేర్వను ఒక ఎంగిలి పూలనోడు దాసరానాడు మాత్రమే పేరుస్తాండి, ఇగ మాకు ఇక్కడ చుట్టుపక్కల చిన్న పిల్లలు లేరు పేరుస్తే మళ్ళ నేనే వెళ్ళి అక్కడ పెట్టేసి ఆడుకొని రావాలని చెప్పేసి పేర్వను ఆడుకోడానికి వెళ్తాను.
ఊ బత్కమ్మ మాత్రం
కమా పేర్వను మీరు వేరుస్తరా అండి రోజు
ఆ పేరుస్తామండి మేము ఆరం రోలు మాకు గుమ్మడి చెట్టు కూడా ఉంటది
ఆహా గుమ్మడి పూలు బూస్తయ్ గవచ్
పూస్తాయి మాకు గుమ్మడి పూలు కట్ల పూలు గోరంట పూలు
అవునా
మీరు బతుకమ్మకు కట్ల పూలు గోరంట పూలు వెడ్ తారండి
ఆ పెడతామండి గుమ్మడి పూ బయట నుండి గొనకొచ్చుకుం
మీకు చెట్టు లేదా
ఆహా గుమ్మడి చెట్టు పెట్టనండి
పెట్టరా
బాయ్ అండి
బాయ్